హలో బావున్నా వరా ఆ బావున్నా అక్క బ బావున్నాక్క ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అది ది నాకో చిన్న డౌట్ ఉందక్క ఏంట్రా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బ్యాంక్ లో అది అకౌంట్ బుక్ ఉంటది కదది ఎలా క్రియేట్ చేయడం బ్యాంక్ లో అకౌంట్ బుక్క అదే ఏటిఎం కార్డు ఉంటదిగా ఊ ఊ
ఏటిఎం కార్డు నెంబర్ తెలిస్తే ఆధార్ కార్డు ఇన్నీ తీసుకొని తనేమ్
త నెంబర్ ఉంటంది ఈ నెంబర్ పెడితే వస్తుంది ఫోన్ పే చేసుకోవాలా లేకపోతే బుక్క బుక్కే బుక్కే బుక్కుకుపెట్టాలట్నా కార్డోనా అది పట్టుకొని వెళ్ళరా పట్టుకొని బ్యాంక్ కాడికి వెళ్ళావు అనుకో ఆ వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు అది ఫామ్ ఫిల్ అప్ చేసేసి పెట్టేసయాల ఎంతా ఒక టెన్ డేస్ కూడా పట్టదు వచ్చేస్తది ఆ ఈ అమ్మకి అమ్మకి ఎ బాలేదా కొతీగా అయ్యాయ జాబు ఏం లేదు కొద్దిగా నిధులుంటే చెప్పక్క అవునారా ఏమో అయితే మరి ఏదనా బిజినెస్ లాంటి ఏ చేస్తావా లేకపోతే అక్కడ చేస్తవా మా కంపెనీ లాగా బిజినెస్ బిజినెస్ సోడ్ లేదంటూ చెప్పక్క లేదంటే పనికైనా వెళ్తా అవునా రెండిట్లో ఎదోటి హమ్ హు ఎందుకరా బయటక వెళ్ళి చేయడం ఇంటికానే ఏదో ఒకటి చూసుకోరాదు అమ్మకు తోడుకుంటూ చూసుకోడానికి క్క అదేంటి ఇంటి దగ్గర ఇంటి పట్టులోనే ఏదైనా పని ఉంటే చెప్ప అక్క అవునా అయితే మే నార్మల్గా మేము పచ్చ తోట కొబ్బరికాయలు ఉన్నాయిరా ఇక్కడ మా ఊరిలో అక్క కొత్తకాయిలును కొబ్బరికాయలు ఉంటాయిరా ఇక్కడ అవునా అవునా ఆ అయితే మే మర్చిపోతాం అనుకుంటున్నా మరి అ చూసుకుంటందంటే మరి నీకే ఆపుచప్తారు హలో ఆహా ఒక అక్క అ సరే అ నే మీకే చెప్త చెప్తా మరి సరే అక్క
హమ్
అంటే ఒక నెల చేతలు నాకు తీసుకున్నా పర్లేదు ఎత్తయినా ఓకే సర అ
అది మరి నువ్వు ఏదో ఒకటి ఆలోచించుకొని మరి ఇంటి పట్టు నుండి ఇట్లా చేయడమే మంచిదిరా దూరాన్ని వెళ్ళకడి వెళ్ళటం కంటే మాకు దగగ
మా తెస నా బ అబ్బాయి ఎలిందట ఇంటనే మా కంపని కనే ఎందట నా ఆ అక్క అక్క అంతేనక్క హమ్ మకం పనికి లాగ వెళ్ళందట అక్కడ మన లాంటి ఫుడ్ దొరకదంట ఆహా
పాస్తాలు లేకపోతే బ్రోకలి ఉంటాయి కదా ఇలాంటి ఫుడ్ మాత్ర మే పరాటలో పెట్టుకో లేకపోతే బందుులో పెట్టి ఏదో ఒకడ ఆకంగ ఇస్తారంట గాని మన లాంటి పు పప్పు చార్లు ఇట్లాంటివి కూడా దొరకమంట అక్కడ పాపం
బ అందుకని కొనువాలి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఒక్కనది కాదు రా అవునా హా జాగ్రత్తగా అమ్మని వదిలిపో కొంచం ముందు హా సరే అక్క వెళ్ళొస్తానుఅందుకని ఇంటి పట్టునాల ఇది ఇదనే కాదు ఏ బిజినెస్ లాంటిది మరీ ఇంటిదగ్గరే ఉంటా అని చెపితే ఉంటా ఇంటి పటు దగ్గరలోనే ఉంటక్క ఎంత ఎంత లో కావాలంటవు కాయలు
ఎంత ఎన్ని ఎన్ని కాయలు తెమ్మంటావు అంటున్నా నేను ఇంత చూసుకుంటా అంటే చెప్పు మరి
చు అవన్నీ ఇక్కడ మళ్ళీ మనం వాటిని కొనాలి
చాలా బాగాంటది ఇక అందుకే ఇరవై వేలు పెట్టి ముందు స్టార్ట్ చేస్తాము మా పిల్లగాడు కూడా ఉన్నారు కదరా
అదే వాడును ఇక నువ్వు ఇద్దరు కలిసి చూసుకోండి మరి నేనైతే
మీకు అప్ప చెపుతా అదే కొద్దిగా మనీ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎట్లఅట్లా చేసుకుంటక్క కొద్దిగా మనీ కావాలి అదేరా ఏదో ఒక సాయం నేను చేస్తాలే గాని మీరు ముందుగానే కొంచెం జాగ్రత్త పడాలి కదరా ఒకే అక్క అవి సేల్ చేస్తే మనకి డబల్ వస్తాయి కదరా హా వస్తాయి అదే మరి ఆ సరే అందుకని వాడు బినెస్లాసుకో ఒకసారి మంచి లాభం వచ్చిందికో ఇంకా దానికి లిమిట్ ఆ ఓకే అక్క అట్లనే ఇంటి పటున ఉండి చక్కగా అమ్మకు తోడుకుంటారు హ్మ్మ్ ఏమి తిన్నారా ఒకే అక్క ఆ లేదక్క ఏమి కూర చేసింది అమ్మా అమ్మ బెండక నీకు కూడా తెలిసింది అది
ఆహా ఇంకే
ఇంకేంటి మరి పండగలు వస్తాన్నాయి షాపింగ్లు అంటే షాపింగ్కు అంటే అమ్మా డైలీ పనికి వెళ్తుంది అక్క అంటే డబ్బులు కూడా ఇంట్లో సరిపోవట్లేదు మళ మా బాబే మా బాబే ఏమో మళ్ళా అంటే డ్యూటీకి వెళ్తాను రోజు కొద్దిగాన్ ఒక టూ మంత్స్ కు టైమ్ పట్టిద్దంటా మణి రావటానికి కొద్దిగా లేట్ చాలా ఇబ్బంది అయితుందక్క ార ఈ బిజినెస్ కొంత డవలప్ అయిందిండి గవర్మెంట్ ఆ ఇది ట్లా అమ్మ సిచువేషన్ కూడా బాగాలేదు అందుకే
అవునా
ఆ హెల్త్ బాలేదు అందుకే షుగరు వచ్చింది మొన్న ఆ హాస్పెటల్ కెళ్ళడానికి కూడా మనీ లేదు అందుకే ఇగ ఏం చేయాలో అర్ధం గాలే అందుకే ఏం చేయాలా అని చూత్తున్నా
అదే అదేలే ఏం కాదు లేరా బాధపడకండి గానీ ఇగ
కని ఉద అని ఆ అవునక్క అవునక్క ఆ ఆ అవును అవునక్కా
అందుకని
ఆ అక్క ఆ అవునక్క అవునక్కా దిగా నేను అదే నేను చూస్తాను అక్క అది బయట మా అంటే ఇంట్లో కూర్చొని బాలేదు కదా ఇప్పుడు ఏదో ఒకటి ఎతుక్కుంటాన్నా అందుకే టైం సరిపోవట్లేదు అందుకే టైం సరిపోవట్లేదు ట్రై చేస్తన్నా చాలా వరకు ట్రై చేసా హ ఏం చేయాలా ఇ అర్థం కాలే ఒకే అక్క
చేసుకుంటే పైకి వస్తావు ఇక చదువు ఒక్కటే మార్గం కాదురా చాలా మార్గాలు ఉన్నాయి సంపాదించుకోవడానికి ఇక మన మనం ఆర్థిక పరంగా చాలా తక్కువ కదర మనమే ఏదో బిజినెస్ లాంటివి పెట్టుకొని జాగ్రత్త పడాలి
అక్క ఆ అవునక్క ఓకే అక్క ఒక అక్క నేను పెట్టుకుంటానే మొత్తం చార్జి ట్రావెల్ ఛార్జి ఇవన్నీ పెట్టుకుంటే కానీ కొంచెం ఆ ఒకే అక్క
ఆ కానీ ఇప్పుడు ఆ జాబ్కి వెళ్తాను లేగాని ఇంకా శాలరీ రాలేదు కానీ నా దగ్గర ఉన్న మంది తోటి నేను ఇ ఇవి కొంటున్నా
ఒకవేళ మళ్ళీ రేపుొద్దు నా అంత అర్జెంట్గా ఇ దొరకలేదు అనుకో ఇక అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవద్దు కదా అవునక్క ఇబ్బంది అేద్దగా మీరిద్దరు ఉంటారు కాబట్టి వాడు కూడా కొంతమంది తి ఆ సరే అక్క అ ఇకే స మరి ఇంకాైట్ అయింది నలేదా లేదక్క నేను ఈ బయటకి వచ్చానక మెడికల్ షాప్ కడికే వచ్చా మా బాబాయ్ వచ్చిందంటే ఆహా ఆ ఇగో బయటకు వచ్చా ఏదో టాబ్లెట్లు పట్టుకొని రా అని ఇందాక ఫోన్ వచ్చింది అ అ సెంటర్ కోచ్చ ఆ టాపెట్లు పట్టుకొని అంటాడా అందుకే
అదే అదే లే
ఆ సరే అక్క ఆ సరే అక్క ఆ సరే అక్క ఆ సరే అక్క